పీసు ఉందా
అ
హలో
ఆ
హలో
ఓ
ఏం చేస్తున్నావు
లేదు ఖాళీనే ఇప్పుడే పడుకొని లెసినం
హ హా మీ పిల్లల ఎం చేస్తుండ్రు ఏడ ఇం కొప్పని కాల
కప్పుడే నసిందికిన్నాము పెద్దమే
అంటే ఈ టైంకి పంకొని ఎప్పుడు లే వస్తారు
ఇతం కాదు మధ్యాహ్నం పడుకున్నారు టూ థర్టీకి అట్లా పడుకున్నారు
మళ్ళీ ఎ పళ వస్తారు
ఇ లేసింది ఒక ఆమె ఇంకొక ఆమె ఇక ఎప్పుడు లేస్తారు ఎవ మాక్సిమం అయితే ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ క అయితే లేస్తరు సిక్స్
హ వచ్చారా మీ హస్బెండ్ ఇవాళ ఆలడే నేను
హాలిడేలు అయనా అయినా పడకు
హకురావ అ కొట్ట చెప్పాలి ఏం చేసి ఇ ఇంకా ఇను ఏం పందే బందే నండి హలో
ఆ
పండీరిందనేది
అయి ఇంకేం కావాలి కొంచెం ఉంది పని ఉంది
ఇక్కడ కూడాక్క ఇ ఊకే నువ్వు మెసేజ్ చేస్తున్నావు అని కాల్ చేస్తాబ్సైట్ ఎదుకుంట్ర అని అనుకున్నాను
ఆ
ఈ వర్క్ విషయంలో ఏమి ఎాల అర్ధం కాట్లేదు టాస్క్లో కాల్స్ కాకుంట వీలేదింట బాగు
అన్ని టాపిక్స్ ఏం మాట్లాడాలి ఓకే అంటే ఒక్కరితోటే వేరేతో వాళ్ళతో అం వాళ్ళు ఏం చేస్తారు ఏంద అనేది టాపిక్ అయితద ఒక్కరితోట ఎన్నిసార్లు అంటే కాపలే కదా
ఆ అది వెళ కావసంది
తవలయినా
నాతో మాట్లాడ ఉదే ఉని కాల్స్
ఇంకా మాట్లాడుందిటి అయితే మళ్ళీ మీ ఫ్రెండ్ ఇంకొ కాముంది కదా
హ
పేరు ఎం పేరు
అర్చిత
ఉమ్ అమతో అయితే ఇంకోటి కొట్టిన ఇగ అట్లా ఎవరో ఒకళతో చేయాలి ఇంగ మరి మా ఫ్రెండ్స్ ని చేస్తే వాళ్ళకి లేదు రాలేదంట ఇంక వర్క్
కొందరికి రాలే కదా వర్క్ అందరికి వస్తె బాగుండు కొందర్
ఒక ఆమకి అయిపోయి ఫినిష్ అయిందని పెట్టింది కదా
అదే నేను షాక్ అయినా పొద్దుగాల లేచి చూసిన ఒక్క కాలు కూడా మాట్ ఒక కాల్ కూడా మాట్లాడలేదు నైటె కాల్స్ వచ్చినాయి అంటే కొందరు త్రీ ఫోర్ డేస్ ముందే వచ్చింది లింక్ మనకు రాలే వచ్చింది కానీ మనకు తెల్ ల్వదు ఎట్ల చేయాలి ఏం ప్రాసెస్ అనేది అందుకే ఇగ వాళ్ళు చేసుకున్నారు కొందరు చేసుకున్నారు కొందరు జేయ్లేదు
అనీ ఎవరి ఊర్లోటోల్లందరికీ అందరికి చెయ్యొద్దట కదా మన గ్రూప్ లో అంటే కార్య అయిపోయి గ్రూప్
ఆహా అట్లా కాదు ప్రొఫైల్ టాస్క్ వస్ స్తదిచూడు పోన్ ఎ ఫ్రెండ్ అని వాళ్ళకే చెయాలి వాళ్ళకే కదా కాల్ వచ్చేది మనం చేస్ తె
ఆ
మనం అల్లాకిచేస్తే మనకు కాల్ వస్తుంది
ఇప్పుడిప్పుడు మా రిలేటివ్స్ లో కూడా కొంతమందికి ఈ యాప్ నేను ఇచ్చిన చెప్పిన యాప్ గురించి వాళ్ళందరూ ప్రొఫైల్ లింక్ అంటే ప్రొఫైల్ టాస్క్ అయిపోయింది వాళ్ళకి కూడా చేయచ్చా
అట్ల కాదు మన ఫోన్ ఏ ఫ్రెండ్ ప్రొఫైల్ టాస్క్ ఒచ్చినోల్లే చెయాలె
ఆహా ఆ అదే ఈ గ్రూప్ లో వాళ్ళకే చేయమని చెప్పిండు గా పొద్దున సారు
అహా గ్రూపు లో ఉన్నోళ్లకి కూడా అందరికి రాలే
అందరికి రా మరి ఇపో-ఇప్పుడు గ్రూప్ లోపులున్న వాళ్ళు అందరికి రాకపోయినా కూడా కొంతమంది వచ్చారుగా ఇందులోకి వాళ్ళయినా
ఉమ్ అదే కాల్స్ రావాలనుకునోళ్ళు మెసేజ్ చేయాలి కనె పార్ట్ టైం జాబ్ చేసుకుంట కాల్స్ చేస్తున్నాడు అందుకె వాళ్ళకి ఫ్రీ ఉన్న టైమ్ లో ఇ మెసేజ్ చేద్దాం
చేస్తే మనకు కూడా కొంచెం బెనిఫిట్ లాగా ఉంటది మనం కూడా వాళ్ళతో చాట్ చేసి చెయొచ్చు కదా అని నేను కూడా చూస్తాన్న
ఉమ్ ఏమో ఇగ ఒక్కొ ఒక్కొక్కరు మనం ఓన్గా చేసుకునేదైతే మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇపుడు మనం ఫ్రీ గా ఉన్నప్పుడు వాళ్లు ఫ్రీగా ఉండరు వాళ్లు ఫ్రీగా ఉన్నప్పుడు మనం ఫ్రీగా ఉండం
ఉమ్
సన్మతి ప్రాజెక్ట్ లెక్కుంటే బాగుండు
అవును సన్మతి ఎంత ఈజీగా అయిపోయింది మంచిగా అన్ని మన ఓన్ డిసిజన్స్ ఓన్ గా చదువుకోవడం పెట్ అవే జరిగినాయి కదా మంచి ఈజీగా అనిపించింది
అట్లున్నే బాగుంది
మళ్ళీ ఫ్రె కూడా నే ఉందిలే గానీ ఏ టాపిక్స్ అనేది ఏం మాట్లాడాలి అంత సడన్ గా గుర్తు రావట్లే ఏం మాట్లాడాలి నెక్స్ట్ అనేది స్మిది ఫెస్టివల్స్ అవివి మాట్లాడుకున్నాం కదా
ఏ టాపిక్ మాట్లాడినా టెన్ మినిట్స్ టాపిక్ గురించి మాట్లాడుకోవాలి మనం ప్రతి టాపిక్ మాట్లాడాల ఒక టెన్ మినిట్స్ మనం కాల్ మాట్లాడు అంటే కోఆబరేషన్ కావాలి ఇంకొకరి తోటి అని దీని మీనింగ్ ప్రాజిక్ట్ మీనింగ్
అవునవును
మనము ఎవరితో టి టయినా టెన్ మినిట్స్ మంచిగా కంటిన్యూగా మాట్లాడుకోవాలి అన్ని చేసుకోవాలి అబధాలు మాట్లాడకూడదు బూతులు మాట్లాడకూడదు అట్లా కండిషన్స్ అంతే ఇక నేడ ఈరోజు చేసుకుంటా నీతోటి మాట్లాడుతున్నా ఏం లేదు హ
మీ ఖాళీ ఉండదా ఇప్పుడు
పని చేసుకో పొద్దున్న నుండి ఒకటే పని ఆ
ఇంకెవరైనా మెసట్ చేసినా బాగుండ ఇంతవరకు వరకు వచ్చన్నా
హ
ఆమె ఫస్ట్ అయిపోయింది మేడం మాకు ఎప్పుడు క్రెడిట్ అయితాయో తెలువదు
ఏమో అది అ అర్ధం అయితలే ఇంకా
హుహు
నీ వాయిస్ వినబడతలేదు
మీ ఫ్రెండ్ కి చేసినావా అంటున్నా
ఆ ఆమెకు మధ్యాహ్నం చేసినా ఇగ అప్పటి నుండి ఇగ ఎవ్వలకు చేయలేదు ఇగో ఇప్పుడే నువ్వు మెసేజ్ చేస్తుంటే నీకు రిప్లై ఇచ్చిన మా ఫ్రెండ్ కూడా అడిగింది ఇప్పుడే అగు కొంచెం పని అయిపోయినాక ఇంకా చేస్తాం ఫ్రెండ్స్ కదా ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు
ఆ
హ్మ్ ఇంకా
చెప్పాలే ఇంకా ఏమంటే మీ ఇద్దరు ఒక్కకాన్నేనా విలేజ్
లేదు డిగ్రీ ఫ్రెండ్స్
హలో
ఆ
మహుబాద్ ఏనా
మహుబాదే మీది
నేను ఇంటర్ మహుబాద్ ఏ
అంటే ఎక్కడ ఉంటారు మీరు
ఉండడమా
హ్మ్
సత్యనారాయణపురం అంటే బయ్యరం దగ్గర
బయ్యారం దగ్గర నా ఇక్కడ నుండి కూడా ఉన్నారా
అక్కడ నుంచి మహుబాద్ వచ్చేటోల్లంగా అంటే మనం గౌట్ కాలేజ్ ఉంది కదా
హ్మ్
కాలేజీల్లే చేస్తాం మేము ఇంటర్
ఉ
మీరు ఎక్కడ
మాది ఇంటర్ ఇక్కడ కాదు వేరే సైడ్ కరీంనగర్ సైడ్ హాస్టల్ యే మొత్తం
ఉహు
డిగ్రీ హాస్టల్ ఏ ఇంటర్ హాస్టల్ ఏ టెన్త్ వరకు ఇంటికాడ
మీ వోల్లు వేరు వేరేనా హాస్టల్లా ఫ్రెండ్స్ ఆ మీరు
హు హాస్టల్ ఫ్రెండ్స్ హాస్టల్ ఫ్రెండ్స్ మేము ఇద్దరం హ్ మీ మీరు ఎంత వరకు స్టడీ చేసారు
ఏం కరే దే
హ్మ్ మా డిగ్రీ అయిపోయింది గానీ ఏం వర్క్ లేదు పిల్లలు పెళ్ళి సంసారం
దర్ ద ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఇగ కొంతమందికే కుదురుతాది అందరికి కుదరదు
అంటే పిల్లల్ని చూసుకోవడానికి పిల్లల్ని చూసుకోవడానికి ఎవరన్నా ఉంటే కుదురుతది మీరు చూస్తారు కానీ చూసి కున్న వాళ్ళు లేరు అంతే
తాయారు గాదా
ఊ
అందరు ఎవరు బిజీ లల్ల వాళ్ళు ఎవరు లైఫ్ వాళ్ళ దే అందరు ఏ ఎట్లాగో డ్యూటీలకే వెళ్తారు మళ్ళీ వీళ్ళని పట్టు కొట్టుకోవాలంటే ఇగ అందరు కుదరదు మనకి బయట కెల్ చేయాలన్నా దూరం వెళ్లి చేయడం అయితే కుదరది ఆ ఇంట్లో ఉండేటి అయితే బాగుండు
ఉ
ఇంట్లో ఉండి చేసుకునేలాంటి
ఊ ఏదో ఒకటి ఏం మాట్లాడాలో అర్థ హించలేదు
ఇంకేమైనా వర్క్ లు వచ్చినా మంచి చేసుకోవచ్చులే గాని ఇంట్లో ఉండి సెల్ఫ్ వర్క్
ఊ ఊ ఇక్కొ సరే నువు జేయ్యి